టె
ఆ అచ్చేసే ఉంటయా?
యాక్ట్ చేయకే
యా
అయితే నువ్వే ఆంటీ
నేను పెట్టిన నెంబర్కే చేసావా?
పెట్టి నెంబర్కే చేసా.
అయ్యయ్యో
నువ్వు యాక్షన్ చేసింది చాల్లే గనీ
ఏ చెప్పు నా నెంబర్కి చేసావా, నేను పెట్టిన నెంబర్కి చేసావా?
నువ్వు పెట్టిన నంబర్కి చేశాను.
అవునా అంటే మాయమ్మదే నా దాంట్లో కూడ లాగిన్ అయ్యానే.
ఆ
ఏదో తేడా ఉంది ఇది కొద్దిగా, హలో
చెప్పు
చెప్పు ఏం చేత్తన్నవ్?
ఏం చేయాల అని ఆలోచిత్తనే హైదర ఎక్కడికెల్లనన్నావు కదా హైదరాబాద్ ఎళ్ళాను ఫోటో ఎట్టాను చూసావా?
ఉమ్ ఎల్లవ్ రా ఊరు దాటి ఎల్లవ్
ఉమ్
ఊరుదాటి బానే వెళ్ళావు అంటున్న
ఎళ్ళలేను మా పెద్ద మా పెద్ద నాన్న ఎలా ఎళ్తున్నారు అని ఎళ్ళాను.
ఉహు పోనీలే బానే ఎల్లావే ఏ ఎందుకెళ్లారు.
మా పెద్దనాన్న వాళ్ళ అన్నయ్య కూతురిది ఎంగేజ్మెంట్.
ఉమ్
ఉహ్ వాళ్ళు ఎళ్ళారు, ఆళ్ళు ఎళ్ళారు కదా అని నేను కూడా చూసినట్టుంటదని ఎళ్ళొచ్చేసాను.
అవునా పోనీలే పనిలే
అ
ఆ ఇంకేంటి
వెళ్ళాము అక్కడ చార్మినార్ ట్యాంక్బండ్ చూసాను అంతే ఇంకేం చూడలేదు చూడాలి మళ్ళీ వెళ్ళాలీ
అవునా పోనీ లే పనీ
అత్తవా
మార్నింగ్ చెల్లికి చేసా ఫోను
మ్
అప్పుడు చెప్పింది పాపం వాటర్ పడలేదంట కదా
మ్ కోల్డ్ ఆ కోల్డ్ పట్టేసింది ఫుల్గా ఆ
అవును
దానికేము పడదు మారితే రోంపట్టేతది
ఉ అవును అవును ఫంక్షన్ అంట నువ్వు వెళ్ళలేదా
హ అదే వెళ్తా ఆలా తాతే చచ్చిపోయాడు
ఫంక్షన్ అండే
ఫంక్షన్ అంటే అదేన కార్యక్రమం సంవత్సరికం
ఓ ఓకే దాన్ని ఇంగ్లీష్ లో ఫంక్షన్ అంటాం కదా
అదే కార్యక్రమం అనమాట తాతయేళ్ళు
ఆహా
నేను వెల్లలే నేను వెళ్ళలేదు
ఆ బాగానే ఉందా
తాతయ్య ఏళ్లారు ఇదే ఏంటి తోటకూర అలా తోటకర కాలో మ్ అవును ఇన్కేముందా ఆ అవును కూర నువ్ తిన్నావ్ ఫిషా
అవును
ఆ
నీకెలా తెలుసు
ఆంటీ చెప్పారు ఫిష్ వన్డేనమ్మ
పోనీలే
ఉమ్ హాస్పిటల్ తీసుకెళ్తునవా రేపొద్దున్న
తీసుకెళ్ళాలి మా అమ్మెము కదుల్తలేదు
రేపుద్దున్న వెల్త్ వెళ్తానన్నారు
ఉహు అయితే వెళ్ళాలి రేపు ఎల్లుండే వెళ్దాం అనుకుంటున్నానయితే మంగళవారం కదా ఖాళీగా ఉండు సోమవారం
సోమవారమే ఖాలీ ఉండదు
నేనే అదే అంటున్నానే ఎల్లుండి అయితే ఖాళీగా ఉంటది కదా
కానీ మంగళవారం కదా షాప్స్ చాలా మట్టుకు ఉండవు కదా
షాప్స్ మనకి ఎందుకే మెడిసిన్స్ ఆ హస్పిటల్ లోనే తీసేసుకుంటాం కదా
ఆహ
సరే
హాస్పిటల్లో అన్నా బయట పెట్టరే ఎక్కువేసేస్తాడు హాస్పిటలోడు
మరి ఆ డ్రైడింగ్ బయటోకి అర్మవుతుందింమా
ఉ వేరే మెడికల్ షాప్లే తెలీదా?
హలో అమ్మా నేను మాట్లాడుతున్నాను ఒక పది నిమిషాలుగాక చే దానిలో ఆ యాప్ ముసేయ్ బయటకి వచ్చెయ్ యూట్యూబ్ చూడు. హలో మా అమ్మ ఊరికనే నాకు ఫోన్ చేసేస్తందని నేనే కట్ చేసి చేసా మ్ చెప్పు
మ్ మ్ ఇంకేముంది
మా మామతో మాట్లాడుతావా? ఈ పాప నేను అక్కడ తణుకులో చదువుకునే దాన్ని అక్కడ పాప ఆ పాపే కదే మెనూ
కాదు వెరే పాపని మారిపోయాను.
ఏమే ఊరి పక్కన ఉంటంద ఆ పార్క్ తీసిందా నీకు?
ఏం చేయలేదు
అయ్యో మరి చేయట్లేదా?
ఉ ఊ
ఆ ఎలా ఉందాలి పాప సంవత్సరం అయిపోయిందేమో పుట్టి
ఎవళ్ళూ
నే ఊరు పక్కన పాప ఊరు ఆళ్ళకు పాప పుట్టింది కదా ఉమ్ చేసిందా?
మర్చిపోయాను ఏ పాప అ సంవత్సరం అయిపోయిందా?
అయిపోయింది సంవత్సరం
ఆ
మొన్నా ఆ
పుట్టిన రోజు ఎప్పుడంటున్నాను
ఏం మా గుట్లేదు హ్హ్ మొన్న ఒకసారి చేసింది. దైర్యం
నీ సిగ్నల్స్ లేనట్టుంది బయటకిరా హలో సిగ్నల్స్ తక్కువగా ఉన్నాయి.
కుడు
నీ వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా బయటికి రమ్మ తల్లే
ఇఫ ఇ గేవ్ మ్